హలో
హలో
బావున్నారండి?
బవున్నానండి హాయ్ అండి.
ఆయ్ బావున్నాన్. మీరు బావున్నరా?
బావున్నానండి, ఏం జేస్తున్నారు? ఇంకా అప్పుడే లేదండి. ఏం జేస్తున్నారండి?
ఏం లేదు, ఇదిగో మావిడి స్వీట్స్ తీసుకొస్తే, తిందామని రెడీ అవుతున్న.
అవునా? ఏమన్నా మీరు స్వీట్స్ బిజినెస్ చేస్తరా ఏంది?
అవునండి.
అవునా? ఉహు, అంటే ఏమేమి స్వీట్స్ చేస్తరండి?
మైసూరుపాకూ, పాలకోవా, కాజూబర్ఫీ, మన నేతి సున్నుండలు, పూతరేకులూ, గవ్వలూ, కజ్జికాయలూ, మడత కాజా, ఆ అన్నీ ఉంటయండి.
అవునా? అంటే ఆర్టర్ మీద ఏమన్నా చేస్తరా? లేక ఇంక్ ఆ ఏమన్నా, మాములుగా షాప్స్ ఏమన్నా, ఉందా మీకు?
ఆ ఆర్డర్స్ మీద జేస్తాము. అంటే షాప్ గూడా ఉంది మాది షాప్ నా షాప్ గాక, ఇంట్లోనే స్వీట్స్ అవి తయారు జేస్తాము. అవి షాప్ లో బెడతాము. అది గాక పర్సనల్ సప్లైస్ ఉన్నా జేస్ తం ఆర్డర్స్ ఉంటె
అవునా? మాకు తెలిసిన వాళ్ళకి ఒకటీ పెళ్ళుందీ. ఆ పెళ్ళికి ఏమన్నా స్వీట్స్ సప్లై చెయ్య గలుగుతారా మీరు?
చేస్తామండి చేస్తాం. మాకు ఏమేం కావాలో చెప్పాలి. క్వాంటిటీ జెప్ తె చేస్తాము.
చేస్తరా? మాక్ క్వాలిటీ బావుండాలండి.
బావుంటుందండి. మీరు ఒకసారి ఇక్కడికి మా షాప్ కి విజిట్ అవ్వండి. నేను అడ్రస్ పెడతాను. మీరొచ్చి, తిని, చూసి, నచ్చితేనే, ఆర్డర్ ఇవ్వండి.
అలాగేండి అంటే విన్నాను. షాప్ లో ఈ ఇదీ నెన్ మీ షాప్ లో, స్వీట్స్ అవి బావున్నాయని విన్నాను నేనూ
అదే అది అదే మీరు ఒచ్చి, నచ్చితేనే, దీసుకోండి. ఎందు కంటే ఎవరిని మేం ప్రెష్షర్ చెయ్యము. ఎందుకంటే? నా క్వాలిటీ లేకపోతే మీకు డబ్బులు వేస్టె. ఉమ్ ఒచ్చి, తిని, జూడండి. మక్వార్ దేకో. కొత్తగా ఇదీ, ఫల్లీ పట్టీ జేసింది.
ఆహా! అవునా?
అదే అది స్వీట్ చేసింది తిందాం అనుకుంటున్నాను మీరు కాల్ చేశారు ఈ లోపు
అవునా అంటే మీరు మీరు మీ వైఫే చేస్తారా ఇంకా ఎవరన్నా కూడా ఉన్నారండి పని వాళ్ళు
నేను మా అన్నయ్య మా వదిన మా వైఫ్ నలుగురం
అవునా ఓకే ఉమ్మడి కుటుంబమా మీది
మ్ ఉమ్మడి కుటుంబం అండి
అవునా మ్ హు ఇంకా స్వీట్స్ కాకుండా హాట్ ఐటెమ్స్ కూడా చేస్తారండి
చేస్తామండి స్వీట్స్ ఉన్నప్పుడు హాట్ ఉండాలి కదండీ
ఏ ఏమేం చేస్తారండి హార్ట్స్లు
బూంది ఉంటుంది వెల్లుల్లి పయ్ మిక్చర్ ఉంటుంది అది కాక మన దగ్గర ఆ ఇవి చెక్కెలు ఉంటాయి చక్రలు జంతికలు అవి ఉంటాయి అవి కాక రిబ్బన్ పకోడి ఉంటుంది
ఆ
మ్ ఉంటాయి అన్నీ ఉంటాయి
అవునా అంటే నేను విన్నాను మీ దగ్గర స్వీట్స్ అవి బాగుంటాయి ఒకసారి తెచ్చుకొని ట్రై చేద్దామని నేను అనుకుంటున్నాను ఎక్కడండి మీది లొకేషన్ ఏక్కడ ఉంటుందండి
ఇక్కడే నాచారం దగ్గరూందండి
నాచారమా
మీకు నేను పెడుతాను లొకేషను
అలగే మ్
మీరు తింటూ ఉంటారండి స్వీట్లు మీకు ఇష్టమైన మీకు మీ వారికి మీ పిల్లలకి
ఇష్టమేనండి తింటానండి బానే నేను కూడా మా వారు అందరూ సీట్లు బానే తింటాము మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు
మ్
వాళ్ళకి బాగా సునుండలూను మైసూర్పాకు అట్లాంటివంటే ఇష్టం కాజు బర్ఫీ అట్లాం మ్
ఓకే
ఆ అయితే నాకు లడ్డూన్ను గులాబ్జాము అట్లాంటివి చేయడం వస్ కని ఈ కాజు బర్ఫీ అట్లాంటివి రావన్నమాట
ఓకే
అందుకని మీ దగ్గర తీసుకుందాము అని చెప్పని అనుకుంటున్నా
తప్పకుండా అండి ఇస్తాను
మ్ ఇంకేం తయారు చేస్తారండి
పికీల్స్ పెడుతాము
ఆహా పికిల్స్ కూడా ఉన్నాయా ఓకే ఆ ఏమేమి పికిల్స్ ఉన్నాయండి
దబ్బకాయ్ నిమ్మకాయ్ తర్వాత ఆవకాయ్ వెల్లుళ్ళి ఆవకాయ్ వెళ్లుళ్ళి నవకయ్ రెండూ ఉంటాయండి మన దగ్గర
ఆ
అది కాక టమాటా పచ్చడి
మ్
నిమ్మకాయ్ ఉంటుంది
మ్ అంటే ఇవి ఎప్పుడు ఉంటాయా మీ దగ్గర లే తే సీజన్ లో ఒకేసారి పెట్టేస్తారా
లేదు ఎప్పుడు ఉంటాయండి
ఎప్పుడు ఉంటాయా
ఈ దబ్బకాయ మాత్రం సీజను ఈ మామిడికాయవి పెట్టేస్త త్తం నిలువ ఉంటాయి. కాబట్టి సత్రూ దియార్ అమ్ముతూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతాం ఉంటాం
అవునా ఊ
బూజుపట్టవ్ మన దగ్గర బాగుంటాయి. పచ్చళ్ళు ఫ్రెష్
అవునా
అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆయిల్ కూడా అన్ని ఆర్గానిక్ ఆయిలే స్వచ్ఛమైన గానుగ నూనె వాడతాము
ఆ
ఎలా అంటే రేట్ ఎక్కువన్న క్వాలిటీ కావాలి కదా అట్లా పెట్టాలి మా కాన్సెప్ట్ అది స్వీట్స్ అయినా హాట్స్ అయినా పచ్చళ్ళు అయినా ఏవైనా అంతే
ఉహు అంటే మీరు ఏన్న సీజన్ వారీగా పెడతా ఉన్నారు కదా అంటే అన్ని వేళ్ళల మనకి మామిడికాయలు అట్లాంటివి అన్ని దొరకవు కదండి టమాటా అట్లాంటివి అంటే దొరుకుతాయి కానీ పండుమిర్చి అలాంటివి దొరకవు కదా
అవునండి అవి ఊరగాయలు నిల్వ ఉంటాయి కదా కాబట్టి మనకు సంవత్సరం సంవత్సరం అంత నడుస్తుా ఇప్పుడు ఆవకాయా ఉందంటే ఐదారేళ్లు ఈజీగా ఉంటుంది. కదండి
ఆ
పాతవకాయ రుచి బాగుంటుంది. కదా అట్లా అవి అవి మన్దె మనకున్న కస్టమర్ బేస్ కి మనకు అది ఉండవు. కూడా ఇప్పుడు ఇవాళ మేము ఆవకాయ పెట్టాలంటే ఒక యాభై కిలోలు మామిడి కాయలు తీసుకొచ్చి ఆవకాయ పెడతాము
ఆ
అది సంవత్సరం మొత్తం నడుస్తూనే ఉంటాయి. అవి సంవత్సరంతో అయిపోతుంది. అదే సంవత్సరంతో అయిపో పోతే మళ్ళీ ఫ్రెష్ గా పెడతాం. ఆవకాయ్ అట్లా ఫ్రెష్ ఐటమ్స్ అన్ని అమ్ముతా ఉంటాం. మనం ఇప్పుడూ ఈ టమాట ఇంకా ఇవన్నీ ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి అంటే కస్టమర్ దీన్ని బట్టి చేస్తూ ఉంటాము. ఇవి కాక పెళ్ళిళ్ళకి సప్లై చేస్తాము
హ్
బొబ్బట్లు బొబ్బట్లు చేస్తాము త్తం పెళ్లిళ్లలో పూర్ణం బూరెలు ఏదన్నా పండగలు ఉన్నా ఇంట్లో ఏదైన్నా పూజలు ఉన్నా క్యాటరింగ్ చేస్తాము. వెళ్ళి వాళ్ళ ఇంట్లో సామాన్లు తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో వండమన్నా వండుతాము. లేదు మన దగ్గర వండి కూర పప్పు అవన్నీ క్యాటరింగ్ సప్లైస్ చేయమన్నా చేస్తాము
మీరే చేస్త అహా ఓకే ఆ ఓకే ఓకే అంటే మాకు ఒక పెళ్ళి ఉందని చెప్పాను. కదా దానికి కావాల్సి వస్తుంది. మీకు క్యాటరింగ్ కూడా చేస్తాము. అంటున్నారు కాబట్టి మీకు క్యాటరింగ్ వర్క్ మీకే ఇద్దామని అనుకుంటున్నాము ఆ అదే అందుకనే ఒకసారి కనుక్కొని మీకు ఇస్తే బాగుంటుందని నేను ఆ మీకు ఫోన్ చేసాను అన్నమాట
హ్
క్వాలిటీ అయితే బాగుండాలండి అన్ని
బాగుంటాయిండి తప్పకుండా బాగుంటాయి. మేము ఇప్పటిదాకా చాలా పెల్లిళ్లలో సప్లై చేసాం పెళ్ళిళ్లే కాదు ఉపనయనాలు రిసెప్షన్స్ అవి ఇవి ఉంటాయి కదండి. ఎంగేజ్మెంట్స్, అవి కాక సంగీతులు,
ఓకే ఓకే
అన్ని ఇంకా పిల్లలు పుడితే ఫస్ట్ ఉయ్యల్లో వేస్తారు. అది ఫంక్షన్ భారసాలం. ఇప్పుడు అది కాక లుంగి ఫంక్షన్ అంటారు చీర అవి కాక పెద్ద మనిషి అయినప్పుడు ఫంక్షన్ అప్పుడు కే్టరింగ్ అవన్నీ చేస్తామండి మేము,
చేస్తారా మీరు ఓకే ఆహా
షష్టి పూర్తి వాటికి క్యాటరింగ్ చేస్తాం అన్నిటికీ,
ఓకే ఆహా అంటే అన్ని రకాలకి అన్ని ఫంక్షన్ జళ్లకి మీరు చేస్తారనమాట కేటరింగ్ అయితే ఆ స్వీట్స్ అవి ఆర్డర్ ఇచ్చినా మీరేమి కంగారు పడరు అప్పుడు అంటే మీకు ఎన్ని రోజుల్లో ఇప్పుడు మేము ఆర్డర్ ఇవ్వాలండి ఒకవేళ
మాకు ఒక వన్ వీక్ ముందు చెప్తే మేము దాన్ని బట్టి అరేంజ్ చేసుకుంటామండి.
అవునా ఒకే
వన్ వీక్ ఇప్పుడు వన్ వీక్ లో పెళ్ళి ఉంద అనగా నాకు చేసినా ఓకే టెన్ డేస్ ముందు చెప్పిన ఓకే తక్కువలో తక్కువ ఒక ఫోర్ డేస్ ముందు చెప్పినా ఓకే అంటే మేము ఒకవేళ మీరు ఆర్డర్ ఇస్తే, సామాన్లు తెచ్చుకోవాలి చెయడము ఉంటుంది కదండి
అవునులేండి
మా అన్న వర్కింగ్ ప్రొఫెషనల్ అందుకని ఆయన ఖాళీ ఉన్నప్పుడే దీంట్లోకి వస్తా ఉంటాడు మిగిలి టైమ్ లో ఆయనా డ్యూటీ వెళ్తా ఉంటాడు ఆఫీస్ వెళ్తాడు అందుకని అదిేంటండి మే అరంజ్ చేసుంటాం అన్నటు టైం అది
సరే సరే ఓకే ఆహా ఉం
స్వీట్స్ కావాలంటే స్వీట్స్ ఆర్ట్స్ కావాలంటే హర్ట్స్ ఫుడ్స్ ఏవి కావాలంటే అది మేము చేయగలం క్యాటరింగ్స్ కానీ ఏదైనా సరే చేస్తాము మొత్తం ఫుడ్డు అన్నీ కవర్ చేస్తాము.
అవునా ఆ అంటే ఏం లేదు క్వాలిటీ బాగుంది అని అంటున్నారు కాబట్టి, నేను కూడా ఇంకొక నలుగురికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉంటుందని మిమ్మల్ని అంత ఇదిగా అడుగుతున్నాను అనమాట అంతే,
తప్పకుండా మీరు వచ్చి ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకొని వాళ్ళకి చూపించినా కూడా నాకు ప్రాబ్లమే్వలేదు నేను శాంపుల్స్ ఇస్తానులే. ఒక సరే మీరు మీరు ఏది ట్రై చేయకుండా ఎందుకంటే మీరు పెట్టే రూపాయికి కూడా విలువ ఉండాలి.
అవునులేండి,
అందుకని వచ్చి మీరు చూసుకొని క్వాలిటీ నచ్చేతే నాద్దాకరికి రండి బొబ్బట్లు మా దగ్గర ఫేమస్.
అవునా ఉహా ఉహా అంటే అబ్బా ఓకే ఓకే ఉహుమ్
నెజ్జి తోనే చేస్తాం స్వీట్స్ ఏవైనా కూడా నెయ్యి మాత్రమే డాల్డా గానీ మీము నూనెగాని, ఇంకా ఏ పదార్థాలు కూడా వాడం.
అరసలు అవన్నీ కూడా చేస్తారండి మీరు,
అరిసెలు ఇప్పుడు చెయ్యము.
ఆ
ఓన్లీ దసరా దీపావళి అప్పుడు అరిసెలు దీపావళికి బాగా జేస్తారు ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అరిసెలు.
ఆహాహా
ఆ దసరా దీపావళి ఆ టైంలో అరిసెలు ఉంటాయి అరిసెలు మనకు తక్కువే అండి
మ్ హు
అరిసెలు తప్ప మిగిలిన స్వీట్స్ అన్ని గూడా మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి పచ్చళ్ళు గానీ క్యాటరింగ్ గానీ స్వీట్స్ కానీ హార్ట్స్
ఉమ్
ఉమ్ ఇది ఎన్ఆర్ఐ ప్యాకింగ్ గూడా ఉంది మనకి ఫారన్లో పంపియాలన్నా పంపిస్తాము
అవునా ఓ
ఆ లేదు వేరే రాష్ట్రాలకు పంపియాలన్నా మేమే మీరు నాకు ఆర్డర్ ఇచ్చి నాకు డెలివరీ అడ్రస్ పెడితే మేమే షిఫ్ట్ చేస్తాం అక్కడికి మేమే డెలివరీ జేస్ స్తము పోస్ట్ ద్వారా గాని లేకపోతే కొరియర్ ద్వారా ఎట్లనో అట్లా
మ్ హు
మాదే ప్యాకింగ్ ఉంటది మేమే జేస్తాము
సరే అండి ఇంకా ఇంకా ఏం జేస్తారండి
ప్రస్తుతానికి అదే పెట్టుకున్నాము నెక్స్ట్ ఇంకొ ఇగ లార్జ్ స్కేల్లో కెళ్ళి హోటల్ పెడదామని ఆలోచన అండి
అవునా అంటే హోటల్లో ఏం చేద్దామనండి అంటే హోటల్ పెట్టి అంటే రెస్టారెంట్ టైప్ ప్ప లేతే మామూలుగా టిఫిన్స్ ఓన్లీ అట్లాగా
రెస్టారెంట్ ధాబా టిఫిన్స్ అన్ని కల్పి అండి ఇంకా అన్ని ఉంటాయి
ఉమ్ హుహు
ఐటమ్ నించి పొద్దున్నే మనం లేవగానే దినే ఇడ్లీ వర్క్ అన్నీ ఉండేలా చెస్ పెడదామని అంటే ఇప్పుడు మన అన్నపూర్ణ రాఘవేంద్ర ఉంటాయి గదా అట్లా
ఉమ్ ఓకే అండి ఉంటాను సరే అండి బాయ్ అండి ఓకే అండి బాయ్ అండి